ఆక్కని కళ్యాణ వినిపడాంది
హలో
హలో వినపడతందిరా
హలో
హలో హలో వినపడతాలేదా హలో హలో హల్ హలో హలో హలో
హలో
హలో
ఆ
ఆ వినపడతాలే ఆ వినపడతందిరా మాట్లాడు
ఆ ఇ ఇప్పుడు వినపడలే ఏం చెయట్లే ఉత్తగానే కూర్చున్నా
ఆ హు హు
ఎం లే ఆలుగడ్డ తిన్న నిన్న తీసిన అల్లం దాని వెళ్లిపాయాలు తీయలే ఇప్పుడే తీసినా కూర్చునా ఆ
ఆ
తీశిన ఉత్తగానే కూర్చున్న
ముందేనా కన్నీ పోయిండా స్కూల్ కి ఇవాళ
పోయిండు పోయిండు వ్యాన్ రాలే ఇంకా
ఆహా
అవునా
అక్క వాళ్లది రాలేదురా
రాలేదా?
అహా బన్నీది గుడ వచ్చినట్లేదుగా బన్నీది ఎట్లాగో సాయంత్రం కదా, అవునా?
త్రికే ఒత్తదని మెసేజ్ పెట్టిండు రాలే.
ఆ సుష్షూ వాళ్ళు గుడ రాలే ఇంకా ఐదయితాంది ఇయాలా. మరి ఏ టైయానికి వత్తదో ఇయాల
అదే అదే ఏ టయానిత్తదో ఇగ.
పెట్టక పెట్టక ఇయ్యాలనే ఫుల్డే పెట్టిండు, ఇంతలేటు
ఇయాల ఇగ వర్షం పడ్డట్టున్నయి కదా, చల్లగా అని పెట్టినట్టున్నడు.
ఉమ్ అదే ఉన్నట్టుంది.
ఏం ఔష వాళ్ళ దూడని ఇంటి ముందు కట్టేసిండు, ఇగ ఒర్రుడు ఒర్రుతలేదది.
ఎందుకు ఏమైంది?
దాని ముందు కట్టేసి పోయిర్రు, ఇగ ఒర్రుడు ఒర్రుతలేదది.
అహా ఆడ కట్టేసిండ్రా మీ ఇంటికాడ
ఆ ఆ ఇంటి ముందు కట్టేసి పోయర్రు. ఇగ మధ్యాహ్నం అంతా ఓర్రుతా అంటే ఒకదమ్ము నీళ్ళు పెట్టినా.
ఆ
మల్లా ఒర్రుతాంది ఇగ బర్ల అస్తన్నట్టున్నాయ్ మల్ల ఒర్రుతాంది.
ఇంకా బర్లోచేసరికి ఇంకా టైం పడుతది కదరా, ఇప్పుడేడ ఒస్తయి
వచ్చినై అక్కా
వచ్చినయా?
ఆ ఇయ్యాల ఎందుకో తొందర అచ్చినయి.
ఇయాళ తొందరగా వచ్చినయి, రోజు ఆరింటికి ఒత్తయిగా
ఆ అదే ఆరెంటికచ్చేది.
అదే
ఉమ్
తొందరనే అచ్చినయ్ ఇయాల్ కసువు ఉడుతాన్న.
ఊడుతానవక్క?
ఆ ఊడతాన్నరా, ఐదయితాంది కదా.
హ
ఉడతాన్న ఇగ మీకు షేర్చినాకడుగుత ఒకటే సారీ బాస్కెట్ ఉంటంది కదా.
ఆ హే ఇగ బన్నచ్చినంకనే కడిగి ఊడుద్దాం లే అని ఆగిన.
ఆ అదే అన్నీ ఒకటె సారె కడగచ్చు గని ఇగ, ఇడ్లీ కి పోసిన ఇగో ఇప్ ఇప్పుడే పప్పు కడిగిన. హు మధ్య చాన రోజులయింది, అవి జెయ చెయకయింది. అంటే టిఫిన్లయి చేత్, దోశ అయిపోత్తాన్న గని
ఉమ్ ఏ నిను కూడా దోశా పిండి ఉన్నది గానీ అసలు చేతలేను ఎం లెద్
దోష అయిపోతన్నా కానీ అవి ఎప్పుడు చనరోజులుఐంది ఈ మధ్య ఇడ్లీ చేయకనీ పోషిణ ఇయ్యాల్నే
నన్ కూడా పోసిన
అంతేనా అ ఎటు పోతారులేం కదర ఇంటికన్నే ఉంటాంటిమి ఎట్లాగో
అదే ఇంటికాన్నే ఉంటాన ఏం చెత్తనం అని నేను కూడా పోషిన
ఇగ పని అదే అయితదిీ నీమ్మలంగా ఎటు పోయ్యేది లేదాయే ఎం లేదాయే అవును చేన్ నాటిచ్చినవ ఇది కూడా
ఆ
ఎప్పుడు
మొన్న శుక్రవారం
శుక్రవారమే నాటిచ్చినవా
ఆ
ఇయ్యాల అటు పోయినట్టున్నవ్ కాదర గుడికి పోయినవ
ఆ పోయినా
శివాలయానికి
ఆ
అదే పో అన్న బంటి మీద పోతంటే చూసినా ఇగ అటే కావచ్చలే అనుకున్నా నువ్ అంటివి కదా
ఏ నిను పొయ్యి సరికే అయ్యగారు పోయిండు
గందలేటుగపోతే పోడా మరి పోన్ చేసి చెప్పకపోయినవ్ వత్తన్నా అని
ఈనే పోతలేడటా
ఎవరుపోతండ్రు ఇప్పుడు
వేరేటాయినట అంటే ఈయనే అటు వల్ల అమ్మ సచ్చిపోయింది కద అటు పోతాండట
అ ఆహా
నిన్నట్నుండి ఓత్తలెడట మొన్నటి నుండి మూడు రోజులైతందట రాక మూడు రిలైతందట రాక
మున్నీళ్ళైంద రాక ఐతే ఇనా
మూడు రోజులక్
మూడు రోజులైతందటన మ్ హు అదే మరి చెప్తే ఆగేటోడు కదా నేను అనుకుంటాన ఇంత లేటుగా పోవడం కుడా ఏంది ఇంత లేటుగ పో న్ కల్యాన్ అనుకున్న ఇగ
ఏ పొవల్న్న వద్దఅననుకున్న
హ్మ్
ఏ ఎమ్మోలే ఉత్తగానే ఉన్న కదా దీపం పెట్టినా కదా అని పోయినా
అదేలే
మ్
పోవాలనిపించినప్పుడు పోయోతే అయిపై
హ
ఫోన్ అలో ఉందా స్మైలీ వాళ్ళకి
లేదక్క
లేదు గానీ ఇగ ఎప్పుడన్నా మాట్లాడానికి ఎట్లా మరి ఇత్తర వాళ్ళు
అ ఇస్త అంటే ఇగ వాళ్ళు ఏదైనా అవసరం అంటే ఫోన్ చెత్తారు
అ హా
మేడం వాళ్ళు ఇత్తారు కదా
అదేలె
హ్మ్
హ్మ్ హు
ఏమో ఇయ్యాల మున్ని బిడ్డ ఇట్ల పోయింది
ఎవరు పోయిండ్రు
మున్ని బిడ్డ
అహా అక్కడికిపోయింద ఈయల్నే
పోతే చెప్పిన ఫోన్ మాట్లాడిరా అంటే ఫోన్ అ మాట్లాడిస్తలే అంటే అని చెప్ పిన్ని ఇగ మొన్న ఎగ్జామ్స్ అడిగి ఇట్లా తీసుకపోలే తీసుకపోదామని ఎంతో బంకర్ ఉన్నదని తీసుకపో మొన్నెట్ట ఎంతది
అ
ఇగ తీసుకోవాలి ఎగ్జామ్స్ కాడికి ఇట్ల పట్టుకోని రమ్మన్నది ఇగ
కొత్తది కొని కొనిచ్చి మరి
అదే అదే కొత్తదే కొత్తదే కొనాలే
కరెంట్ ఎందుకు మరి మళ్ళీ తీసుకపోయినా అది పోతాది కొత్తది తీసుకుంటే అయిపాయ ఒకటి
వేరేదే కొత్తది ఎల్లుండి కొనుక్కొని పోద మనీ ఇంగ ఆగిన
ఎల్లుండి పోయోతర ఆడికి
పోయి రావాలక్క ఒక రెండు మూడు ఒక రెండు సార్ల వరుసగ పోతే ఇప్పుడు ఏం పనలేదు కదా
అదేలే కలిగానే ఉన్నారూ కద
ఇప్పుడు పోతే
హు
తర్వాత
వాళ్ళు గూడ మరి ఇప్పుడే కదరా పోయింది కొద్దిగా మీరు అటు ఇటు పోతాంటే వాళ్ళక్ గూడ నిమ్మలం ఉంటది
అంతే గాని
ఆ
అలవాటు అయితదని
మరి ఉండి ఉండి పోయినా తీరుంటది పిచ్చిలేషినట్లు ఇంట్లో
ఆ అసలు మనకే ఇంట్లో ఎవ్వర్ లేక పిచ్చి పిచ్చి ఉన్నది ఒక్క పురుగు లే
హ్ హ్
ఇయాల్నైతే ఊకే అ కంటినిండా నిదరా పడతాలేదు ఊకె అటుఇటు సూసుడే సరిపోతంది
ఆ హా
ఆ ఏవర్లేక ఊకె అటుఇటు సూసుడే సరిపో
ఆ అ
లేస్తనే కోసేపు పండుకున్నా కోసేపు లేసిన బట్టలన్నీ మడ్తపెట్టిన
ఏదో సౌండ్ ఒత్తంది
అ
టాక్టర్ల ఒకటే మొరంతొల్తానై మొరంతోల్తాన్రా.
అదే తోల్తానట్టున్నయ్ గదా
సౌండ్ ఒత్తాంది రోడ్డు మీద
ఎవరియి తోల్తాన్లో
హ్ము
ఎవరియితోల్తాన్లో
ఎవరియితోల్తాన్లో మొరం ఎవరో మట్టి పోసుకుంటార్రు. అదే ఎవరు పోసుకుంటార్రో మరి.
వాళ్ళే కొత్తిఇంట్లోళ్ళు పోసుకుంటాన్లు కావచ్చు.
హ్ము
అయిందా అక్క పనీ
గిన్నెలు ఉన్నాయిరా ఒక్కటి గిన్నెలు అడిగితే అయిపోతది ఇగా. ఉషయ్య ఒచ్చినాకా
అదే
పప్పు బట్టి ఒకటేసారి కడుగుతా ఇగా
ఊహు ఇంగ అంతే లే గిన్నల్లేకుండ ఐతయి. గిన్నెల్ లేకుండ ఐయి
ఆ ఇగ మళ్ళీ పొద్దున్నే ఇగ మళ్ళీ మళ్ళం తిన్నయి పోద్దున్నే ఇగ ఊహు ఇంగ మళ్ళా పప్పు పట్టిన గిన్నెలు అన్ని ఉంటాయి. మళ్ళీ పొద్దున్న చట్నీ పట్టుకోవడం కుదరదు.
అవును
హ్ హ్
ఏం పోషిణా గానీ పోషినంక చూశిన నేన్ కూడా ఇడ్లీకి పోషినా గాని పోషినంక చూశినా అరె ఫ్రిజ్ ల దోశ పిండిఉన్నది గదా అని మల్లనిపిచ్చింది. నిన్నీ ఇయాల అసలూ ఏ టిఫిన్ చేత్తలేను
ఆ
న
ఇగ సేమ్ నేన్ గూడా అదే చేశినర ఇయాళ పొద్దునా
అసలు ఆ దోశాపిండి మీద ఆలోచనే రాలేదు నాకు ఏందో. ఫ్రిడ్జిలు ఉన్నది గాని తెల్సు గాని ఏమొ పో ఇప్పుడు దోష ఎవడు పోత్తడు. గుడి దాకాన్నన్న పోయొద్దాం అని అనిపిచ్చింది ఇగా
అదేలే నేన్ గూడా ఉప్మానే చేశినా ఉప్మా రవ్వ ఉంటే.
ఆ
పొద్దున ఉప్మా చేశిన ఇగ మొన్నా ఆ మధ్యా పోపన్నాలు, ఎగ్రైసలు అవి ఇవయినయ్ ఈ మధ్య బాగా.
ఆ
ఇగ రోజు ఆయిల్ ఫుడ్ ఎందుకు ఇడ్లీ అయితే మళ్ళి రెండు మూడు రోజులు తింటరు.
అదే అదే ఏం పోషినగాని పప్పు కడిగి ఉంచుతా రేప్ బడతా. అదోశ పిండి అయిపోవాలె అది ఇప్పడికన్న దోశ పిండి అయిపోవాలి ఇప్పటికే నాలుగైదు రోజులై తాకింది.
అవునా
అదే ఏందో నిన్న ఫోటోలు దింపుకపోయిన్ రటా ఏం ఫోటోలక్కా.
ఎవరియి రా
నిన్న ఇంట్లక్ ఎవరో ఫోటోలు దింపుక పోయిన్రటా గదా.
ఎప్పుడూ
ఎప్పుడు దింపిర్రు
ఇవి విల్ దింపుతారు ప శోభక్కవలై వాళ్ళయి
ఆహా మట్టి పనికా
మట్టి మటి పనికి కిందయి
మట్టి పనికెలనియా ఆ ఏందో ఇంట్లోకి కూడా తింపుతారంటే
ఎవరన్నరు అసలు అప్పుడే వచ్చింది లిస్ట్ రాసిన్రా రెండో లిస్ట్
రషీరంట కదా
అవునా
హ్మ్
మొన్న ఆ మధ్య వేరే లిస్ట్ వచ్చింది ఏదో మోడీ లిస్ట్ అన్నర్గా
ఆ కానీ మీ తమ్ముడు బాగా కాంగ్రెస్ త
ఎవరు
మితమ్ముడు
మా తమ్ముడా
ఆ
ఆ తీర్గితే వాళ్లు
ఆ కొంచెం అట్లా ఏమైనా ఇప్పియలేద అంటానా
ఏ ఏమిప్పితారు వాళ్ళు మనం మాటి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు
ఆహా మీ తమ్ముడు కొంచెం మీకు లేదని ఇట్లేమిప్పియడం అది కొం ట్రై అయిపోయినా అంటన
నేన్ ట్రై చెస్తాం ఆల్రెడీ అప్పుడు ట్రై చెస్తానే వచ్చింది వచ్చిందన్నారు అది లేదు ఇది లేదు
ఆ ఆహా మీ తమ్ముడు దాళని తిరుగుతాడు కదా వాళ్ళతోటే అందుకంట ఆ గట్లంటానా
హ్మ్మ్
కావాలి నాకు ఇవ్వకుంన్నా మా వాళ్ళకి ఇయ్యాలని అన్ని అడగలేడా అంటాను
ఏం అడుగుతారులే వాళ్ళులిగా మనది మనం అడుకుంటే ఐతది
ఆహా
మీ కాదు మోడీ ఇంలోచ్చిన అనుకుంటారు నిజమే అబధమగన్రా
అవునటా
టీతెల్సా
హ్మ్
చ్చిన మిఅక్క కూడా వచ్చింద అనుకుంతన్రు
అవునటా
తే నాకెందుకు వచ్చిందని అంటాంది
నిజమేనట అంటారు మరి
ఉ
అంటారు కని మరి వీళ్ళు ఏం చెప్తాలేరు మనకీ గాని అంటరు జనాలు బయట
ఆ వివో సంతకాలు పెట్టించుకున్నారు అయ ఇస్టు అని అనుకుంటున్నారు
ఆహా వివ